ఆ నమస్కారం అండి ఇనిపిస్తుందా
ఆ నమస్కారం అండి వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారు తన్నారా
ఇప్పుడేనండి తిని మంచం మీద ఇలా పడుకున్నాను
మీరు పచ్చళ్ళు పెడతారాండి మావిడికాే పచ్చడి అట్లా పచ్చళ్ళు పెడతారా
పెడతామండి ఈ సంవత్సరం మేము మామిడికాయి టమాట
ఏం పచ్చడ అంటే అన్ని అన్ని రకాల పచ్చళ్లు పెడతారు మీరు
ఆ పెట్టిందివి టమాటా మామిడికాయ
మీరే పెడతారా ఆహా మంచి పని నేర్చుకోండి మళ్ళా మీ పిల్లలకి మీరే పెట్టాలిగా
మా అత్తగారు ఉన్నారుగా నేర్పిస్తారు
చికెన్ పచ్చడి పెడతారా అండి మీరు
లేదండి
తెలుసుగా అ అబ్బా నాకు చికెన్ పచ్చడ అంటే ఇష్టంగాని పెట్టరాదండి యూట్యూబే చూడాలి ఇగ మా అత్తమ్మ పెడతదండి చేపల పచ్చడి చికెన్ పచ్చడి అన్ని పచ్చళ్ళ పెడుతది కానీ నాకు రాదు ఆ పెడతారు తెలయదా మీకు
లేదు నేను ఇప్పుడే వినటం చికెన్ పచ్చడి విన్నాను తిన్నాను కూడా ఒకసారి
బాగుంటదండి మా
ఓే
మా అత్తమ్మ పెడుతాది అన్ని పచ్చలు పెడుతాది మంచిగా. నేను కూడా నేర్చు కోవాలి పెట్టడం ఎందుకంటే ఇక మనకి పిల్లలు వెళ్ళి మనం వాళ్ళకి పెట్టాలి కదా మ్ మీకు ఏ పచ్చడి అంటే ఇష్టం? ఇష్టమండి.
నాకు ఎక్కువగా టమాటా పచ్చడింటే ఇష్టం.
పచ్చడా నాకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమ అండి. మొన్న మా ఆఫీసు లో అంటే మా పక్క న అన్న చికెన్ పచ్చడి తెచ్చిండు.
మ్
ఆది తిన్నా జలుబు పట్టుకున్నది మళ్ళీ ఎక్కువ.
చికెన్ పచ్చడికి జలుబు. వచ్చిందా?
ఆ నూనె ఉంటది కదా అండి బాగా నూనె ఉంటది ఈ పచ్చల్లో
మ్ ఉ
కానీ బాగుంది రుచికి బాగుంది నేను కూడా చేసుకుంటా అండి చికెన్ పచ్చడి. చేయాలి.
నేర్చుకోండి మీరు నేర్చుకొని నాకు కూడా చెప్పండి నేను కూడా నేర్చుకుని చేస్తాను.
ఆ మీరు గోంగూర చికెన్ వండుతారా అండి
నాకు రాదండి మా అత్తగారు చేశారు. ఈ సంవత్సరం చేయలేదు.
అంటే అది కర్రీ అండి గోంగూర చికెన్.
గోంగూర చేసినా చేస్తారు అది కూడా. ఏదైనా ఫెస్టివల్స్ కి, పండగల కు నా హాలిడే లేదు.
ఎందుకండి ఆదివారం అట్లా చికెన్ తెచ్చినప్పుడు చేసుకోరా మీరు?
మావులుగా అయితే గోంగూర మామూలు గా పచ్చళ్ళ చేసి చికెన్ ఏమో ఫ్రై చేసుకుంటాం.
ఆహ, అట్లా కాదండి నేను అనేది గోంగూర చికెన్.
లేదు అలా చెయ్యము. లేదు లేదు అలా చెయ్యము గోంగూర బోటి
నేను చెప్తా నేను. నేను గోంగూర చికెన్ ఎట్లా చెయ్యాలో చెప్తా వినండి మీకు. ముందుగా గోంగర తీసుకోవాలి ఒకటి అరకిలో కి చికెన్ కు ఒక కట్ట తీసుకోవాలండి. అంటే తక్కువనే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే పులుపు అవుతాది. గోంగర ముందేమో నూనెలో వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక చికెన్ ఉంటది కదాండి దాంట్లో మసాలాలు అంటే కారం, ఉప్పు, పసుపు, అల్లం. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఆ కొంచెం నూనె వేసి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాతికి కడాయి తీసుకొని పొయ్యి మీద బగారా సామాన్లు ఉంటాయి కదండి. బగారా సామాన్లు వేయాలి. వేసి ఆ నూనెలో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయ్యాలి. వేసాక అవి కొంచెం ఆ మగ్గుతాయి మగ్గాక ఏం చేయాలంటే వాటిని తీసుకొని చికెన్ వేయాలండి చికెన్ వేసి ఉడకబెట్టాలి. మనం కూర ఎట్లా ఉడకబెడతాం అలానే వండాలి. వండాక ఆ కూర అనేది
వండుకోవాలి
ఆ మనం చికెన్ కూర ఎలా వండుతామో అలా వండాలి. అలా వండాకా చికెన్ కొంచెం బాగా ఉడుకుతాది చూడండి. తొంభై శాతం చికెన్ ఉడుకుతాది. ఇంకో పది శాతం అంటే మొత్తం ఉడకకుండా తొంభై శాతం ఉడికినాక ఉప్పు కారం చూస్ కోవాలి మనకు తగినట్టున్నాయా లేవా అని చూసుకోవాలి చూసుకున్నాక మంచిగా అనిపించింది అనుకో ఏమో ఉప్పు కారం వేయొద్దు కొంచెం ఉప్పు తక్కువుంటే ఉప్పు వేసుకోవచ్చు కారం తక్కువుంటే కారం వేసుకోవచ్చు కొంచం అవి వేసుకున్నాక గోంగూర వేయాలి మనం నూనెలో ఏంటి పక్కకు పెట్టాం కదా గోంగూర ఆ గోంగూర తీసుకొని మళ్ళీ చికెన్ లో వేయాలి వేసి కొంచెం బాగా వాటిని కలపాలి మొత్తం గోంగూర అంతా చికెన్ కి వట్టాలి అట్లా కాల్పాలి
అంటే వే గోంగూర వేయిస్తారు కదా ఇప్పుడు మగ్గుతుందా అది
ఆ నూనెలో వేయించిది మనం పచ్చడి వేసనప్పుడు నూనెలో వేయించి పక్కకు పెట్టుకోమా
అంటే ఆకులు ఆకులుగా ఉండిద్ది కదా
ఆ నూనెలు వేస్తే మగ్గుతుదండి దగ్గరకి అయిపోతది చికెన్ అంటే చి గోంగూర మొత్తం ఆ దగ్గరికి అయిపోతది వేడికి అది
ఉహ
అలా వేసిన దాన్నే మళ్ళీ ఇందులో వేసి చికెన్ తోటి కలిపి ఉడకబెట్టాలి ఉడకబెట్టేసి ఉడకబెట్టేసాక ఏంటిది అది బాగా చికెన్ మొత్తం బట్టి రెండు చికెన్ గోంగూర ఒక కలర్ కు వస్తాయి అన్ ఒక రంగులో ఒక ఎరుపు రంగులోకి వస్తాయి ఇవి మన కూర టమాటా చికెన్ ఎట్లా ఉంటామో అలా అయితది కూర లాగా చివరికి అలా అయ్యాక మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని తినాలండి మస్త ఉంటది మీరు ఈసారి ప్రయత్నించండి తెలియలేదండి చెప్పరా ఒకసారి
బోటి కూర తిన్నారా ఎప్పుడైనా
తింటాను మా అమ్మ వండుతది ఫ్రై లెక్కగాని ఎప్పుడు ఇట్లా చేసి
సేమ్ అలానే చికెను చికెన్ వండినట్టే వండాలి బోటి కూర కూడా సేమ్ చికెన్ వండినట్టే వండుకొని
ఉమ్
మామలు గోంగూర కూడా వేయించడం కాకుండా కొంచెం మాశాలా వేసి ఉడికించాలి
మా అమ్ముండి గా ఉడికించాలా నూనెలో ఉడికించాలా లేకుంటే నీళ్ళల్లోన
నీళ్లు నీళ్ళు లేకుండా కొంచెం నూనె వేసి దానిలో తగినంత కారం ఉప్పు అవి మొత్తం వేసుకొని గోంగూరలా గోంగూరల మాములు గొంగూర కూర చేసుకుంటారు కదా అలా కూర చేసుకొని పెట్టుకని ఈ చికె బోటి కూర కూడా వండుకోవాలి దించే ముందు ఈ గోంగూర తీస కొని బోటీలో కలిపేసుకుంటే బోటి గంగూర బాగుండ్డిది
అర్ధం కాలేదండి గోంగూరను ఎట్లా కల్పిస్తాం
అంటే మేము మాముూలుగా గోంగూర కూర చేసుకుంటాం కదా
ఆ
ఆ కూర బోటి కూరలో మిక్స్ చేయాలి బోటి కూర దించే ముందు
తల్ల తోటి బోటి కూరను ఉడికించి పక్కకు పెట్టుకోవాలి అది ఉడకదు కదా నాకు తెల్దు
చికెన్ లానే వండుకుంటం కదా బోటి కూర కూడా
ఆహా
అలానే మొత్తం ఆ ఉడు కి కొన్సేపట్లో దింపుతం పొయ్యి మీద నుంచి అన్నప్పుడు ఈ గోంగూర తీసుకుని దాంట్లో కలుపుకొని మిక్స్ మిక్స్ చేసుకుంటే బోటి గోంగూరల బాగుంటిద్ది
ముహు
ఇక్కడ మా అమ్మా అయితే ఇలా చేస్తారు
ము
మా అత్తమ్మ ఏమో ఇందాక మీరు చెప్పారు చికెన్ గోంగూర అని
ము
అలానే బోటి గోంగూర గోంగూర నూనెలో వేయించి దాంట్లో ఉప్పు కారం అవే వేయకుండా ఓన్లీ
ప
వేయించి పక్కన పెట్టేస్తారు కూర వండి తర్వాత గోంగూర వేసుకొచ్చి కూరలో మిక్స్ చేస్తారు
ఆ ఓకే అర్థమయింది అర్థమయింది
ఆ
ఇంకా మీరు మీ అత్తమ్మ ఇంకేం చేస్తారండి స్పెషల్గా అంటే ప్రత్యేకంగా
ప్రత్యేకంగా అంటే అంత ఎక్కువ ఏం చేయరు పొలం వెళ్తుంటారుగా చేయడానికి కూడా కుదరదు
ఆ మీర ఎక్కువ మటన్ తింటారా చికెన్ తింటరా అండి
నేను చికెనే మటన్ ఏం అసలు తినం తినం మేము కూడా చికెన్ బాగా సండే సండే చికెన్ అంతే అది కూడా ఎక్కువ తినం ఒక ముక్క ఒక రెండు ఏమో నాకు అంత ఇష్టం ఉండదండి చికెను తినాలనిపించుదు
మీరు మటన్ బా తింటరా చికెనా
రెండికోస్తే చికెనే కొంచెం ఎక్కువ తింటా
ఒక ముక్కే అన్నారు ఇంత ముందుకు
ఆహా మటన్ కి చికెన్ కి రెండింటికి కం కలుపుకొని చూసుకుంటే చికెన్ కొంచెం ఎక్కువ క్కువ తింటాను మటన్ కన్నా
ఆహా
ము
ఇంకానీ మీ ఇంట్లో ఎక్కువ ఏం చికెనే తెస్తరా మటన్ తెరా
మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే డైలీ వారానికి రెండు రోజులు చేపే వండుతారు
చాపలు తింటరా మీరు
నేను తింటా చాపలు కూడా తింటా
ముహు నేను తిననండి నాకు చాపాలంటే నచ్చవ్
చేపలు తింటే మా తినకుంటా ఉంటే మా నాన్న అరుస్తారు ఏం తింటావు ఇంకా నువ్వేం తినవు అనేసి అరుస్తుంటారు మా నాన్న అరుస్తారని నేను తింటా
అ చేపను చూస్తే నాకు పామును చూసినట్టే అనిపిత్తది అది నాకు దినబుద్ధి కాదు నాకు తినబుద్ధి కాదు ఇయాల
ఎవరు
అవునండి ఎవరి ఉద్దేశం వాళ్ళకుండా మా అమ్మ మాకు అలవాటు చేయలేదు చిన్నప్పటి నుండి
మ్ నేను గుడా చిన్నప్పుడు తినేదాన్ని కాదు పెళ్ళయినప్పటి నుంచి తింటున్నాను
మ్
ఏంటండి ఇంకా
ఇంకా అండీ మరి ఇంక మీకు బాగా ఇష్టమైంది చికెనేనా మటన్
చికెన్ ఏ కొంచెం
నాగ్గూడా చికెన్ అంటేనే బాగ ఇష్టం అండి చికెన్ బిర్యానీ చికెను ఆ చికెన్ సంబంధించిదే తింట నేను ఎక్కువ మటన్ తినను చాపల్ దినను ఏం దిననిగ మా అత్తమ్మ కూ నాలెక్కనే దినదు మా చెల్లి ననాలెక్కనే దినదు చాపలు దినం మేము ఎవరం వాట్ కొంచెం వాసన ఎక్కువ వస్తదండి చాపలు అట్లా తినబుద్ధి కాదు అది నీసు వాస్ వస్తది ఎంత మంచిగా వండినా నాకు ఇక నచ్చదలా అంతే ఇక స్మెల్ నాకు స్మెల్ మ ఆ సరే అండి